హలో ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందాఅండి మీరే ఏం చేస్తున్నారు. ఏం విశేషాలు
చెప్పాలండి ఇప్పుడే మా పిల్లల్ని పడుకోబెట్
ఆహా ఏ క్లాస్ మీ పిల్లలు
వాళ్ళు చిన్న పిల్లలు అండి ఒకడికి త్రీ ఇయర్స్ ఒకడికి వన్ అండ్ హాఫ్ ఇయర్
వన్ అండ్ హాఫ్ ఇయరా మా పిల్ల ఎలాగ అయితే మా పా పా ఫస్ట్ పాప తర్వాత బాబు పాప కేమో త్రీ అండ్ హఫ్ ఇయర్స్ స బాబుకేమో టూ ఇయర్స్ టూ నుండి త్రీ వచ్చింది మొన్నే నేను ఎగ్జామ్స్ అయి రాసు కుంట గవర్నమెంట్ జాబ్ ఆ జాబ్ కి ట్రై చేస్తున్నా
అవునా ఉమ్
రోజు క్లాసెస్ కెల్ ఆ అంది అంటే మాముూలుగా మేము ఆ కోచింగ్ జాయిన్ అయ్యాను ఇక్కడే మేము ఉండేదగ్గర రే రోజు క్లాసెస్ కెళ్తాను ఈ మధ్య మా అత్త గారు టూర్ కెళ్ళార అనమాట ఏ పుష్కరాలు ఉన్నాయి కదా రామ్ పుష్కరా పుష్కరాలు కనీ వెళ్ళారు. అక్కడ యమునా ఉత్తరప్రదేశ్ దగ్గర. ఎన్నాలు ఆ లా బాగాట్ టెన్ డేస్ నా ఇంక క్లాసెస్ పోయాయి అన్మట ఇంక పాపకమో సెలవులు కదా. అంద్ మా మావయ్య కంటే ఈ మధ్య హార్ట్ ఆపరేషన్ అయింది ఇంక ఆయన చూసుకోలేరు. గోలో మా వారేమో పోదునేల్తే సాయంత్రం వస్తారు.
ఆ
మా తోడుకోడలు మేము అందరం కలిసే ఉంటాము. మా తోడికోడలే ఉ పా బాబు మా పాపతో పాటే
హ హ అవునులేండి ఒకరినే మెయింటైన్ చేయలేమని
ఆ తను మళ్ళీ రీసెంట్గా మళ్ళీ కన్సీవ్ అయింది. ఆ ఇంకా చూసుకోలేదు. ఇంకా తప్పదు దానికోసం నాకు పది రోజు లో ఏంటంటే ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కొన్ని రోజులు గ్యాప్ వచ్చే తే మళ్ళీ కొత్తగా ఉంటది. అంతా. స్పీడ్ తగ్గింది మెయిన్ స్పి స్పీడ్ ఏ కదా మా ఇది మాది సవి బాగా చేస్తా ఉంటే రోజు ప్రాక్టీస్ స్పీడ్ వస్తది చెయి తిరిగిద్ది లేకపోతే చేయి. తిరగదు స్పి మళ్ళీ స్లో అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి
ఓకే మీరేం చదువుకున్నారు
నేను ఎంబిఏ చేశానండి. డిగ్రీ ఆ డిగ్రీలో బీకాము నాదా ట్వంటీ ట్వంటీ కరోనా టైమ్ లో కరోనా ప్పుడే అయింది నాది కరోనా అయింది. కరోనా టైం లోనే పెళ్లి కూడా అయింది. ట్వంటీ
ఏది డిగ్రీనా ఆ
డిగ్రీ కాదు ఎంబిఏ
ఎంబిఎ స్ ఓకే ఓకే
కరోనా అయిపోగానే పే అదే పెళ్లయింది ఎంబిఎ ఐపోగానే ఇంకా ఇక నాకు మాముూలుగానే గవర్నమెంట్ జాబ్ కోసం మా నాన్న కోరిక అనమాట
ఓకే
కానీ
ఎప్పుడు ఎప ఇప్పుడు రాశార ఎంతవరకైనా
రాసాను ప్రిలిమ్స్ ఆ చాలా రాసాను అన్ని ప్రిలిమ్స్ అవుతున్నాయి మెయిన్స్ లో పోతున్నాయి దగ్గర దగ్గర దగ్గర్ లో ఓశి అవడం వల్ల జనరల్ కేటగిరీ లో కొంచెం ఎక్కువ ఉంటది గా కాంపిటీషన్ కట్ ఆఫ్ అంతా అందువల్ల ఒక మార్కు రెండు మార్క్ లు అలా తక్కువలో దగ్గరలో బోతుంది ప్చ్ అంటే కంటిన్యూగా కు చ్చొని చదివితే వస్తదండి అంత ఇప్పుడు తొంభై దా వచ్చినంలో ఆ ఒకటి రెండు మార్కుల తో వదల్లేం కదా పోగొట్టుకోలేము చదవాలంటే నాకు ఇష్టం చదవాలంటె ఈ పిల్లల్ తో పెళ్లి అయిన దగ్గర నుంచి సరిపోతుంది అసలు ప్చ్ కూర్చొం చదవని టైమే ఆ మా అత్తగారు చూసుకుంటారు ఇబ్బంది లేదు, కాకపోతే ఏంటంటే నాలుగు రోజులు చూస్తది, మళ్ళీ నాలుగు రోజులు టూర్ లో తిరిగి వస్తుంది. ఇట్లా గ్యాప్ రాకూడదు ఒక సంవత్సరం వదిలేయ్యాలి ఒక సంవత్సరం. మనల్ని మనల్ అకడ్ కదలికూడదు ఏ పనులు చెప్పకుండా శుభ్రంగా ఆ పిల్లొల్ని జాగ్రత్త చూసుకుంటుంటే మనం ఒక టైం టేబుల్ వేసుకొని జాగ్రత్త చదువు కుంటే ఒక ప్లాన్ గా చదువుకుంటే వస్తది ఏదైనా ఏదో గుడ్డిగా నాలుగు రోజులు చదివి నాలుగు రోజులు మళ్లీ ఇంట్లో కూర్చొని వం ట జేసుకుంటే అవ్వే పనులు కాదు అసలు మాములుగా బయట ఎట్లా ఉంది పోటీ సా మామూలుగా సింగ్ గిల్ గా ఉండి బ్యాచలర్ గా ఉన్న వాళ్ళే సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడు తున్నారు
హ్మ్ అవునండి
మ్ ఏ బాధ్యతలు లేకుంటేనే మనం ఇన్ని బాధ్యతలను నెత్తినేస్ కానీ అన్ని చూసుకుంటా కూడా చదవాలంటే కొంచెమైనా మనకి వెసులుబాటిస్తేనే కదా ఈల్లు
హ్మ్ కొ సపోర్ట్ ఉంటే కొంచెం బాగున్ను వా
వాళ్ళ మా అమ్మోలు చూసుకుంటారు పాపని కూడా ఒక సంవత్సరం జూస్. ఉన్నారు. మా అమ్మోలు పాప్. ప్రకాశం, ఒంగోల్ అవతల.
ఉహుమ్.
అక్కడ చూసుకున్న, అమ్మోల దగ్గర వదిలిపెట్ట.
హుమ్మ్ హా.
పాపను కూడా ఒక సంవత్సరం వాళ్ళే సాకారు. బాబు పుట్టిన తర్వాత, ఒక సంవత్సరం పాటు ఇంకా వాడు పాలు తాగుతారు, అలా ఉంటారు కదా. మేము ఉమ్మడ్. దైపోయి అందరు. పిల్లలు, గోల తట్టుకోలేక. ఇక పాపని స్కూల్ కి పంపిద్. చంతవరకు వాళ్ళు ఉంచుకున్నారు. మళ్ళీ స్కూల్ కి పంపిత్. చ్చారని దాన్ని పంపించారు. మళ్ళీ వీడిని తీసుకెళ్లారు, వాడికి వచ్చే సంవత్సరం కదా స్కూలు. ఈ టైమ్ లో ఈ అమ్మాయి స్కూ. స్కూల్కి ఏళ్ళిపోయిద్ది, కాస్త నువ్వు చదుకోవచ్చ్. చ్చు. వీన్ని మేము జూస్. కుంటాము. ఈ సంవత్సరం రోజులన్ని తీసుకెళ్లారంట.
కొంచెం ప్రాక్టీస్ చేస్తా ఉండండి.
హ్మ్ మళ్ళీ పిల్లలకి దూరంగా ఉండి, పాపం సంవత్సరంనర, రెండేళ్ళక్. పిల్లల్ని ఎంత్. దూరంగా ఉంచి, ఎంతైనా తల్లి మనస్సు కదా, ఏదన్నా కొంచెం ఏదైనా నళ్తా ఉందంట్. టే పిల్లలకి కొంచెం, జ్వరం అన్నా బాలేదు. ఆ అన్ అసలు అంతా, డిస్ట్రబ్ అయిపోతాం అసలు.
ఓకే
ఎలాగో ఉంటది. నిన్న పాపం వాడికి జరము నిన్న. అదే కాల్స్ కంప్లీట్ చేయాలి ఇంకా. నిన్న శో ఫోన్ చేద్దామంటే అదే. సరిపోయింది.
ఓకే ఓకే కొంచెం, మీరు నైట్ పూట పిల్లల్ని పడుకోబెట్టి. కొంచెం ప్రాక్టీస్ చేస్త్. స్తారట, అంటే కొంచెం మేల్క్. కొని, కొంచెం ఏదో. మీరు మీ అనుకునేంది రీచ్ అవ్
ఆ అదే అదే ఏ ఏదనే రోజుల్లో ఇద్దరు చెరొక చెయేస్తేనే అం లేకపోతే బాగా ఖర్చులు ప్ర సంవత్సరనికి సంవత్సరానికి అసలు ఎలా పెరుగుతున్నాయి అసలు మామూలుగా పెరగట్లేదు
భయంకరంగా టౌన్ లో ఉన్నామంటే మినిమం ఒక ఇల్లు సొంతంగా ఉండాలి లేదాఓ మనిషికి కనీసం ఇద్దరు అదే ఇంట్లో ఇద్దరు సంపాదననా ఉండాలి
అవును ఏ నేను ఇంత ముందు టీ చ్చర్గా కూడా చేశానండి డిగ్రీ చదువుకునేటప్పుడే నేన్ టీచర్ గా చేసా కాకపోతే నాకు విరక్తి వచ్చేసింది ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేేస్ ఎంతకంటే ఉరుకుండడం మేలు అనిపించింది కొన్ని స్కూల్స్ లో ఏంటంటే అసలు టీచర్లని ఎలా అసలు బాగా వాడు కుంటారండి వాళ్లు ఇచ్చే జీతాలు చాలా తక్క కువ
ఆ
లు పదిహేను వేల కంటే ఎక్కువ ఇయరు ఎన్ త చాకిరి జేనీదగ్గరెంత టాలెంట్ ఉండి ఎంత సబ్జెక్ట్ ఉండని ఏం ఉన్నా సరే వా వాళ్ళు ఇ తను మినిమం పెట్టుకుంటారు గొడ్డు చాకరీ చేయించుకుంటారు
మరి పిల్లల దగ్గర పేరెంట్స్ దగ్గర బలే దోచు
ఆ అంత ఫీజులు వసూలు చేస్తారు కదా కానీ టీచర్లలకు మాత్రం అస్సలు జీ తలియారు ప్రైవేట్ స్కూల్ అస్సలు గవర్నమెంట్ స్కూల్ పల్లా అయితే ఆడత త్త పడతే ప మంచిగా పదింటికి వెళ్తారు మంచిగా ఐదింటి కల్లా వచ్చేస్తారు ఇంటికి వాళ్ళకి అడ్మిషన్స్ బాదుండదు ఏం ఉండవ్ డ్మిషన్లని సావగోడ రండి అసలు ప్రైవేట్ స్కూళ్లో సగము ఆ వాళ్ళకి మన చదువు చెప్పడానికా ఎళ్ళేది ఇ ప్రెషర్ పెడితే చదువు చెప్పాలని ఎడికైనా పిస్తుదా ఇంటికి వచ్చిన కా నుంచి ఇం ఇంకా ఇప్పుడు ఒక టీచర్ పొద్దున ఆ ఇప్పుడు టీచర్ పొద్దున స్కూల్ వెళ్ళి నెక్స్ట్ ఫ్రెష్ గా ప్రిపేర్ అయ్యి మంచిగా వచ్చి ఆ పిల్లోడికి చెప్పాలి అంటే ఆమె సబ్జెక్ట్ రోజు రోజు చదువుకోవాలి ఎంతో కొంత నేర్చుకోవాలిగా కొత్త ఐడియాస్ రావాలిగా ఆమెకి ఆమె మైండ్ ఫ్రెష్ గా ఉండి నెగి నైట్ ప్రశాంతంగా అన్ని ప్రిపేర్ అయితే నెక్స్ట్ డే పిల్లలకి బాగా చెప్పిద్ది టీచర్ అయినా అలా కాకుండా ఈ అడ్మిషన్లు గోలతో ప్రెషర్ పెట్టేస్తే ఇంక ఇంటికి వచ్చిన కాని నుంచి వాళ్ళని చెరిపోయాలి వెళ్ళని చెరిపోయాలి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసుకొని పాపము ఈ స్ట్రెస్ తో సగం అలాడిపోంది గన టీచర్లు అందుకే అసలు మంచి నాణ్యమైన విద్య లేదండి అసలు ఏ స్కూల్ పెట్టి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అసలు రాష్ట్రంలో ఫస్ట్ టా టాప్ అన్ని వాళ్ళే ఉన్నరుగా సలు మొన్న రిజల్ట్స్ చూపి చ్చినయిగాస్ పే పేపర్లు పె పేపర్ చూసిన ఫస్ట్ పేజ్ మొ త్తం వాళ్ళే చక్కగా అసలు ఢిల్లీ టూర్ తీసుక ఢిల్లీ టూర్ తీసుకెళ్లారండి చ క్కః
హ హా ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూలే బెస్ట్ మ్
టూర్ కన్నా సరే ఎంతెంత వేలు వేలు తీసుకుంటారు కదా పక్క ఊరు కూడా తీసుకపోరు మళ్ళీ ఇంకా ఎం పనికిరానోటికి తీసుకెళ్తారు
అవ్ను మన గవర్నమెంట్ స్కూల్ ఎట్లా అంటారంటే వాళ్ళు ఆ ఎంత మిడిల్ క్లాసు హై క్లాస్ అంతా ఒక కం క అదే కంమైడ్ ఉంటారు దాంట్లో ఎవరు అని మనం చెప్పా లేం కాకపోతే అక్కడ చదివే వాళ్ళు ఎక్కడైనా చదువుతారండి
ఉమ్ నిజమే ఆ ఏదో మనం నా మూషీకి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారని చుట్టాలు పైన వాళ్ వీళ్ల మాటలు ఈ పడలేక సగము భయపడి చేర్చాల్సి వస్తు స్తుంది కాని ప్రైవేట్ స్కూల్లో నాకైతే తే నిజంగా గవర్నమెంట్ స్కూ స్కూలో చేర్చడం చాలా ఇష్టం ఎంత మంది అసలు గవర్నమెంట్ టీచర్లే గవర్నమెంట్ టీచర్లే గవర్నమెంట్ వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ఇ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు అండి చాలా మంది
ఉమ్ అవును ఖచ్చితంగా ఇ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇంగ్లీష్ మీడియం లో చేర్పి ఇప్పుడు నేర్పిస్తున్నారు ఆ ఇంకొకటి సాకు పెట్టుకుంటున్నారు పిల్లలు అ పేరెంట్స్ అక్కడికి పో తే పిల్లలతో చెడిపోతారు బూతులు ఎక్కువ మాట్లాడ్ తారు లేని అలవాట్లు నేర్చుకుంటారా అని ఆ ఇ ఇది ఇది ఒకటి పెట్టుకుంటున్నారు అట్లంతా లేదండి ఎక్కడ పోయినా ఎక్కడ చే నేర్చుకుంటారు కచ్చి తే ఇంగ అదే ఆ ప్రైవేట్ తనే గాదు గవర్నమెంట్లయినా అంతే ప్రైవేట్ల అయినా అంతే పిల్లలు అది అనేది మన చెప్పలేం మన చేతిలో ఉండదు అది నా తెలిసు లిసి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లో ఎట్ఉందో ఆ సిలబస్ ఆ టీచర్స్ గాని ఇవ్వన్ని గవర్నమెంట్ లో పెట్నరంటే ప్రైవేట్ లో అసలు పోరు ఎంతతా దోచు కుంటున్నారు గాని ఒక బిజినెస్ లా చూస్ కుంటున్నారు గానీ ఒక పిల్లలు చదువు ఫ్యూచర్ గురించి ఆలోచించడం లేదు
అసలు రుద్దుతున్నారు మార్కుల కోసము ఆ యాక్టివిటీస్ అని ఇప్పుడు దా ఇది కూడా మళ్ళ క్టివిటీస్ కూడా పోటీలు పెట్టుకుంటున్నారు మేము ఇన్ని యాక్టివిటీస్ ఇస్తున్నాం అని చెప్పి ఫీజు ఇంకింత అని చెప్తారు మేము వాళ్ళకంటే ఎన్ని ఇన్నీస్తునం అని చెప్పి ఏ అక్కడ నేర్పిచేది ఎం ఉండదు శ్లోకాలు అని చెప్పి తార ఒక శ్లోకం నేర్పితారు ఏమి నేర్పి పేరు దాని బదులు ఇప్పుడు మా పిల్లలకు నేను ఎన్ని శ్లోకాలు నేర్పుకున్నా తెలుసా మంచి గ్ గురుబ్రహ్మ గురువిష్ణు చెప్త లా పడతనని చెప్పిద్ది ఆ సరస్వతి నమస్తభ్య చెప్పి ద్దీ జ్ఞాననందమయం చెప్ పిద్ది యాదేవి సర్వ ఏబు ద్ అజ్ చెప్పద్ది ఐద ఆరు శ్లోకాలు చెప్పది చక్క క్కగా ఈ మధ్య హన్ మాన్ చాలీ చకగా ఒక రెండు లైన్లు నేర్చుకుంది
ఆహా నాకు నాకు కూడా ఎవరు సపోర్ట్ లేదండి నేన్ అదే అదే ఫీలింగ్
హ్మ్ ట్యూషన్ కి పంపిస్తున్నండి వాళ్ళ ఆ నర్సరీకి మామూలుగా ఒక స్కూల్ లో జాయిన్ చేసి ఆ స్ క్ ల్లో టీచర్ మంచిది కొద్దిగా ఆ బాగుంటంది నాత్ తో ఆమె సమ్మర్ ఎలాగు ఎండాకాలం సెలవుల్లో కూడా చెప్తాను ఏమైన్నా నేర్పిస్తాను అంటే ఇం వర గోల చేస్త ఆళ్ళు ఏం నేర్చుకోరుకదా. ఊరుకే పాడేపోయి తులిప్ గా తయారవుతా ఉంటారు. నాకు అలా ఖాళీగా ఉండడం నాక్ నచ్చదు పిల్లలు. ఆడుకోన్నా పర్లేదు ఆట్లైనా వాళ్ళకు మం ంచిగా ఆడుకొని దాంట్లోనే ఏదైనా నేర్చుకోవాలి ఎంజాయ్ చేయాలి ప్చ్ ఉరక పిచ్చి పిచ్చి హ్ వాళ దోస్ కొ అయిలా క్కొని బొమ్మలు లాక్కొను అ అట్లా చేయకూడదు నాకు అలా ఉంటే నచ్చదు ఇంట్లో మా ఇంట్లో ఆ ఇట్లా కాకుండా చక్కగా ఒక ప్రొఫెషన్ ఒక ప్రొఫెషనల్ దగ్గర ఉండి వాళ్ళ పర్యవేక్షణ లో ఏదన్నా ఆటలైన పాటలైనా డాన్స్ అయినా స ఆ సాంగ్ంగి సింగింగ్ అయినా ఏదైన నేర్చుకున్నా పర్లే నాక్ ఒమ్ చదువనే గాదు అ అద్ అందుక్ కోసమని సరే స్తా గాని నెలకు వెయ్యి రూపాలు తీస్కోని చెప్తా అని పంపించా పదిహేను రోజులు వెళ్ళింది ఇంకె ఎండ్ అని దూరం అయిపోయింది ఇంటి ఇ అందుకనీ ఇంకా పెసా మళ్ళీ స్కూరేప్ స్కూల్ ఎల్లిన కనా నుంచి ఎదో ఓటి నేర్ యాదే ఒక నిమిషమండి మళ్ళీ చేస్త